వినిపిస్తుందా
వినిపిస్తుంది నువ్వు నెట్ ఆన్లో పెట్టుకొని నెట్ ఆఫ్లో పెట్టుకొని మాట్లాడకు
ఏ నేను ఇందాకంటే ఇప్పుడు మళ కాల్ చేసిన మళ్ళని ఎందుకు కట్ చేసినా ఆల్రెడీ నాకు ఫోర్ కాల్స్ పోయినాయి హలో ఇడు వినిపిస్తుందాన్న నీకు నా వాయిస్ ఆ ఆ వినిపిస్తుంది ఇప్పుడు ఫోర్ కాల్స్ దడబ్బినాయి ఆ ఏడా ఇప్పుడు నువ్వు ఒక కాలు కట్ ఒకసగ మాట్లాడి కట్ట అయింది అది పోయిందా మళ్ళా ఇప్పుడు రెండు సార్లు వేసినా అది కట్ట అయింది అది పోయింది
చ్చి చి ఏనును నిజం
మరి కట్ అయింది అది
అ క కాలు ఇది చేసినలే
అది కరెట్ అయింది
ఆహా కాదుదా నా ట్రిప్పు ప్లాన్ చేదాం
ఆ ఏం ట్రిప్పు ఎడిపోదాం చెప్పు
ఆ ఫ్రెండ్స్ ఆ కొడైకెనాల్ ఎక్కడ ను చెప్పడి కానీ బాగా ఎంజాయ్ చేసిండ్రు
అమ్మా కొడైకనలా మన దగ్గర మన దగ్గర అంత బడ్జెట్ ఉండాలిగా మరి కొడాయి కెనాల్ పోయి అంత ఉందా మనకి
లేదాంటవ
బడ్జెట్ మనీ కా వద్దా మరి అసలు కొంచెం కూడా లేదు మనకి మనీ మనీ మనీ ఉంటే ఏమన్నా పోవచ్చు మనీ లేని ఏ ఏడుకోవచ్చు పోదా పోవమే
అవును మీ స్కూల్ వాళ్ళు గెట్టుగెదర్ పెట్టుకున్నారా
ఏమైంది పెట్టుకుందాము అని అనేసరికి అందరు హ్యాండ్ ఇచ్చారు ఒకరు రాలేదు ఇంకా అదిక్కనే ఆగిపోయింది పెట్టుకోలే మొన్న కూడా మళ్ళీ అడిగిరు కళ్ళు గెట్టుగెదర్ పెట్టుకుందామా అని
స
అర్ధం కాలే ఆ
ఏమైంది
పెట్టుకోలేదు క్యాన్సిల్ అయింది ఎవరు రాను అన్నారు లాస్ట్ కి అంటే మా క్లాస్ బాయ్స్ ఏమో ఒక ప్లేస్ చెప్తురూ గర్ల్స్ ఏమో ఒక ప్లేస్ చెప్తుారు అక్కడిక ఏం వాళ్ళు రాను అంటారు సారి ఇక్కడికేం వీలు రానంటునాడు అట్లా అంద స్టానింగ్ లేక ఇంకా అది ఫెయిల్ అయింది ప్లాన్
మీ టెన్త్ క్లాస్ ఫైర్వాల్ ఎట్లా అంటే మంచిగా ఉండేయి మంచిగా అయిందిన
టెన్త్ క్లాస్ ఫైర్వాల్ అప్పుడు మొత్తం కరోనానే ఫైర్వాల్ లేదు ఏం లేదు మాకైతే తెలుసా నార్మల్గా అప్పుడు ఆ అప్పుడు ఏమైంది లాక్డౌన్ వేసిరూ కదా
ఆ లాక్డౌన్ వచ్చింది ఎప్పుడు మనకి ఎగ్జామ్స్ అయిపోయినాక మనకి ఎగ్జామ్స్ అయ్యేటప్పుడు
అప్పుడు కరోనా అప్పుడు మనకి హాలిడేస్ ఇచ్చిరు చూడు కరోనా ఉంది స్కూల్ కి రావద్దు ని అప్పుడు మనం టెన్త్ లోనే ఉన్నాం కదా అప్పుడు హాలిడేస్ స్కూల్స్ ఏమి లేవు మమ్మల్ని జస్ట్ టెన్త్ వర టెన్త్ క్లాస్ల వరకు రండి అని ఆ పిలిపించి ఆ రోజు కొంతమంది సార్ టీచర్లు వచ్చి మాకు హాల్ టికెట్స్ ఫ పెన్నులు ఎఅసేర్లు అవన్నీ ఇచ్చి ఏముంది లడ్డు మిక్చర్ తామ్సప్ పొసిరు మాకు
అవునా
పోసి ఇగా నార్మల్గా ఆ లాస్ట్కి పోయేయప్ ఇప్పుడు గ్రూప్ ఫోటో దిగి పోయినాం అంతే ఇగా. మాకే ఓన్లీ టీచర్స్ మేము టెన్త్ క్లాస్ అంతే. స్కూల్ మొత్తం మీద ఎవ్వరులేరు అప్పుడు హాలిడేస్ ఉండే కరోనా హాలిడేస్
ఎప్పుడు ఏ మంత్లో అప్పుడు కరోనా హాలిడస్ ఇచ్చింది
ఫస్ట్ ఫస్ట్ ఇచ్చిరు చూడు ఒక సిక్స్ డేస్ ఎట్లా వస్తుంది అని ఇచ్చిరూ కదా హాలిడేస్
ఏమో నాకంత గుర్తు లేదు మేము నాకు ఎప్పుడు తెలుసు అంటే కరోనా స్టార్ట్ అవుతుందని తెలుసు
అదే కరోనా స్టార్ట్ అవుతుందని హాలిడేస్ ఇచ్చిరు ఇస్తేనే హాల డేస్ వల్లనే మాకు ఒకసారి మమ్మల్ అందరినీ కాలేజ్కి రండి హాల్ టికెట్ ఇస్తామని ఇంకా పిలిపించి అట్లా హాల్ టికెట్ ఇచ్చి మాకు తంసప్పు లడ్డు
అదే అదే మేము మాకు జరిగిండే మంచిగా జరిగిండే మా స్కూల్ లో మేమే అందరం తలని పైసలు వేసుకొని డిజే బాక్స్ ఇప్పించినాం ఇప్పడకీ మా స్కూల్లో అదే డిజే బాక్స్ రామేర్ మాక్ మా బ్యాచ్దే అది. దాని మీద టెన్త్ క్లాస్ బ్యాచ్ టూ థౌజండ్ ట్వంటీ టూ అనుడాద్
ఆ ఆ
మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం.
హుహూ
ఇగా మాస్టర్ మైండ్స్ కాలేజీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు టెస్టులు పెట్టుండే ఆ ఆ మంచి మంచిగా మార్క్స్ వచ్చిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చుండే.
అవునా
హుహ్ మాస్టర్ మైండ్స్ నుంచి ప్యాడ్స్ ఉంటాయి కదా బ్లాంకు అవి అవిచ్చిండ్రు. మళ్ళా ఇంకా వేరే ఇగా జూనియర్స్ ఇస్తరు గాదా గిఫ్టసు ఐమన్ ఫ్లాగ్సు
మాకు నార్మల్నే ఇగా పిలిపిచ్చి అవన్నీ ఇచ్చిరు అంతే మాక్ అంతేం బెట్లే కాకపోతే మా సీనియర్స్ కు ఉండే మస్తు చేసిరు అప్పుడు అప్పుడు నాకేం దేల్సా అప్పుడు మేము ఆ ఆ పా ఏమంటారు. ఆ ఫేర్వెల్ పార్టీలో డ్యాన్స్ కూడా ఏదమాన్ నీ ఫిక్స్ అయి నేర్చుకున్నా అంత నాకు ఏమంట్రు. నాకు తల్లి పొచ్చింది అప్పుడు
అయ్యో
ఫస్ట్ ఒక రోజు డే డేట్ ఫిక్స్ జేచిరు. మళ్ళా ఆ రోజు ఎందుకని పోస్ట్పోన్ జేచిరు. ఆ రోజు డేట్ ఫిక్స్ జేస్తే నీను పోయేదినేమో ఇంగా ఆ నెక్స్ట్ డేకీ అది
మీది కోయాడా హలో హలో
ఏ ఫేర్వెల్ మా క్లాస్ అంతా పోయిరు ఆ టెన్త్ వాళ్ళు అయితే సా
కట్ కట్ అయితుంది. మధ్యలో వాయిసు
ఇప్పుడు ఇనిపిస్తుందా
ఇనిపిస్తుంది
సిగ్నల్స్ లేవట్టుంది మంచిగా అనపుక్ అందట్లే
అదే అదే కానీ స్కూల్ లైఫ్ బావుంటదంటున్న
అవును మస్తు అప్పుడున్నంత ఉండే ఇప్పుడు ఏం లేవు అప్పుడే బావుంటది మొత్తం
మీది కోయాడా లేకపోతే ఏది
ఆ కోహెయేడే
కోయేడెనా హు హు
మస్తు ఉండే అప్పుడు మంచి
ఇంగా ఇంగా అప్పుడైతే సారోళ్ళు టెన్త్ క్లాస్ అప్పుడు ఆ మంచి చదివే వాళ్ళకి ఒక్క రూమ్ లో గుసబెట్టి వేరే పిల్లలు ఒక దగ్గర కూస పెడితే మస్తు గులుకునేవాళ్ళు అసలు మాతోనే మాట్లాడపోయే వాళ్ళు అసలు ఇంగా సెంటర్లలక్ ఒకరొకరు ఏ సెంటర్ లో పడ్డరు అనేది తెలుసుకుంటుండే మ మంచి మంచి చదివే వాళ్ళు ఏ ఏ సెంటర్లో పడ్డరు అనేది రాసుకొని చిట్టీలు పంపిస్తుంటుండే పోలీసులతో మాట్లాడించి
ఓకే ఎప్పుడో ఎగ్జామ్స్ అప్పుడా
ఆ ఇంగా హిందీ ఎగ్జామ్ తర్వాతనే మనక అది వచ్చింది. కరోన్ కానీ ఇంగా మొత్తానికి ఆపేసిండ్రు.
మాకేం దేల్స్ త మాది ఎగ్జామ్ మా స్కూల్లోనే సెంట్రూ
అదేంది
అదంతే మా గవర్నమెంట్ గాబట్టి ఆ అక్క మా అదే స్కూల్ చదివినా మా అదే స్కూల్ స్కూల్లో సెంటరు మా చుట్టుపక్కల ఊరు వాళ్ళొచ్చి ఆ మా చుట్టుపక్కల వాళ్ళొచ్చి మా స్కూల్లో రాసేది అన్నమాట
ఆ
మాది మా కద ఒక బెనిఫిట్ అన్నమాట నేను మాది ఇంటర్ గూడా అదే అదే కాలేజు అదే సెంటర్
మరి మంచిగా రాయొచ్చు సారీలతో మంచిగా ఉంటే
ఆ సార్ వాళ్ళు ఆ సార్ వాళ్ళు ఉండరు వేరే వాళ్ళు ఉంటరు ఇ ఇన్విజిలేషన్ కి మా సారు వాళ్ళు ఉండరు వేరే సారు వాళ్ళు వస్తరు
మార్గాలు ఎన్నో ఉంటాయి ఒకవేళ సరే
ప్రదేశం గాబట్టి ఫియర్ అ భయం అనేది ఉండదు
అదే అదే కాని చిట్టీలు పెట్టెటోడు చిట్టీలు పెడతనే ఉంటారు కదా
ఆ చీటింగ్ చేసే వాళ్ళు చేస్తనే ఉంటరు ఈ రోజు గూడా ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి గదా నేను ఇందాకా బస్ లో వచ్చేటప్పుడు గూడా ఆమ ఒక ఆమె మంచిగా రాసిందంట సెవెంటీ ఫైవ్ కి సెవెంటీ ఫైవ్ వస్తయంట
అమ్మా ఏం సబ్జెక్ట్ ఈరోజు
మ్యాస్ బీ టూ బీ
ఆహా
ఇంకొక ఆమెనేమో ఆ సెకండ్ ఇయర్స్ ఇంకొక ఆమెనేమో ఏదో రాసినా అదా ఇదా అని మాట్లాడుకుంటురు నా పక్క నా ముందు అబ్బాయి చిట్టీ పెట్టిండు తీసి రాసిండు నాకు చూపెట్టిండు గానీ నాకు అది అర్ధం అర్థమే కాలేదు ఆయన రైటింగ్ అని ఈ పిల్ల అంటుంది ఇంకొక అమ్మాయి
ఆ
చుట్టుపక్కల ఆ అబ్బాయి అంట ఆ మధ్యలో కూర్చొని ఆట అమ్మాయిని ఇట అమ్మాయిని ముందమ్మాయిని వెనకమ్మాయిని అందరిని కవర్ చేసి రాసినంట ఊ
అట్లెట్ల
ఏమో అలా రాసురంట
ఆహా
వీళ్ళకి లూజ జరుగుతున్నాయి నాకు తెలిసు ఇప్పుడు ఎగ్జామ్స్
అదే అదే కొందరు దగ్గర లూజె జరుగుతాయి
ఉ
గవర్నమెంట్ లా పైసలు ఇచ్చి ఇట్లా మాట్లాడుకుంటే చేస్తారు వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు కొందరు
ఉ హ
ఫ్యాకల్టీస్ నేను చూసిన కొన్ని చోట్లలా వాళ్ళే ఇప్పుడు వాళ్ళ రిలేటివ్స్ ఎవరన్నార అనుకో మొత్తం ది సి ఇస్తారు ఇక అన్ని ఇంకంతా మంచిగా రాసుకో అన్నట్టుగా
వాళ్ళు ఉండదేమో
ఉ అదే అట్లా ఉంటది ఇగ మా అప్పుడుతే కొంచెం లూజ్గానే జరిగండే
ఇప్పుడు నార్మల్గా ఏమంటారు బిచ్ వరకి ఒక సారి ఉండే ఆయన చెప్పిండు
ఆ
అని చెప్పి అంత నేను పెట్టినాకనే ఆయన వచ్చి చెప్పిండడు తెలుసా
ఆహా
నేను ఆల్రెడీ పెట్టేసిన బిట్స్ నేను వచ్చి చెప్పిండు హిందీలో మంచి ట్వంటీ మార్క్స్ ఉంటాయి కదా బిట్స్
టెన్ టెన్త్్ క్లాస్ అనా
ఆ
ఆ
ఇంకప్పుడు వచ్చిండే ఆయన
ఇంత అంటే స్ట్రిక్ట్ గానే జరిగింది గాని ఇంటర్లో కొంచెం రోజు ఉండే
హు హూ
ఇంకా
చెప్పాలి సరే మరి ఆ